హలో ఆ అక్క బాగున్నారా
ఆ బాగున్నా నువ్ బాగున్నావా
ఆ బాగున్నాను అక్క ఏం చేస్తున్నారు
ఏం లేదు టిఫిన్ దిన మనీ
ఉమ్
మార్నింగ్ పిల్లలు స్కూల్ క వెళ్లారా ఇంకా క్లీనింగ్ అంతా ఉండే ఇంట్లో కొంచెం మరీ అంటే ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ వాళ్ళకి లంచ్ చేయల్ల కదా ఇంట్లో లేదు లేదు మాక్ పక్కనే స్కూల్ స్కూల్ ముందనే వాళ్ళు ఉమ్ నడుచుకుంటూ వెళ్తారు
ఉమ్ మేము వచ్చున్నాం ఇంటర్న్షిప్ కి
అవునా అదే అదేలే ఆ అంటే మీర్ మీరు అంటే అడ ఏమనా నేర్పిస్తారా మాది
పిచ్చట్లేదు
కాదు మీరు అంత అమౌంట్ పెట్టుకొని హాస్టల్లో ఉండి మరీ వాళ్ ఎట్లా అట్లయితే
అదే సద వాళ్ళక్ కీ మా పనులు ఉంటాయి మా జాబ్స్ ఉంటాయి అంటారు యాక్చువలీ నేర్పించాలి దానికనే మూడు వేలు కట్టాం నేర్ అంటే నేర్చుకునే దానికి ఫస్ట్ వీక్ బా ఫస్ట్ వీక్ బాగానే నేర్పించారా సార్ అంటే ఒక్కొక్కవీక్ ఒక్కొక్క సార్ అనమాట
ఉ
ఈ వీక్ ఇప్పుడేం నేర్పించట్లేదు ఫస్ట్ వీక్ ఒకటి బాగా నేర్పించారు
ఊర్కే టైమ్ వేస్ట్ అయితే
తిన్నాం కూర్చంటున్నాం పో న్నాం అంతే అంటే ఒకరు మేము రాకపోతే చెప్పేస్తారేమో అని ఇంకాడుండకుండా వస్తా ఉన్నాం
అవును అవునులే
త్తరం వీళ్ళకే తెలీదు అలాగా ఒకసారి లాస్ట్ వీక్ మొత్తం హాలిడేస్ అంతకు ముందు వీక్ లో మేము రెండు రోజులు రాలేదు
మరి ఎంత మంది స్ట్రెంత్త్ ఉన్నారు ఇప్పుడు అట్లా మీరు పోయినొళ్ళు
మేము ఫోర్టీన్ మెంబర్స్ నైన్ బాయ్స్ ఫైవ్ గర్ల్స్ కానీ ఇప్పుడు ఎవరు రావట్లే గర్ల్స్ ఒక ముగ్గురే వస్తున్నాము ఒక త్రీ డేస్ నుంచి
అవునా మరి ఇం ఇట్లా చేస్తాంటే ఆడస్తారు వాళ్లు కాని
కొంత రాలేదు
అవునా హు కానీ ఇంగ అదే పనగ అటికెళ్ళి హాస్టల్ ఫీజ్ కట్టి ఏవేవో అన్ని చేసి ఉ డకాలిగా ఉంటేె ఎట్లా
అదే అక్క వాళ్ళు నమ్ముకొని వచ్చిందనుక అట్ల అయ్యింది
ఉమ్ అంటే మీ కాలేజీ వాళ్ళు ఏం మాట్లాడలేదా ఫోన్ చేసి
అహా వాళ్ళేం మాట్లాడర ఆహా అంటే మా అంతరికి మేమే అంటే మాకు మొత్తం సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ మా క్లాస్లో ఉ ఎవరు ఎక్కడికన్నా వెళ్ళచ్చు అవును
అవున్లే ఇంకాఉ ఇంకా ఎన్ని రోజులు ఉంటారు
అయిపోయింది అక్క నెక్స్ట్ వీక్ ఒకటి ఈ వీక్ తో అయిపోతే సర్టిఫికేట్ తీసుకుని ఈ వీకెండ్ అలా వెళ్ళిపోతాం ఆ సర్టిఫికెట్ కోసమని
అవునా ఎదలా మొబైల్లో అ ఏమన్నా చూడండి అంతే సర్చ్ చేసి
నేర్చుకుంటాం లాస్ట్ లో ఒక మళ్ళీ రివ్యూ ఉంటుంది కాలేజ్ కి వెళ్లాక
అవునా ఆ
ఇక్కడ ఏం నేర్చుకున్నారు అనేది క్యూస్షన్స్ అడుగుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత
మది మరి ఏం చెప్తారు పాపం
మా అంతట మేమే ఏదో ఒకటి నేర్చుకోవాలి మళ్ళీ
అయ్యయ్యో ఉ ఏం తిన్నావమ్మా
టిఫనా అక్కడ మాకు పిజీలో పులిహోర పెట్టారక్క
ఆ బాంద
పొద్దున్నే ఇంకా అన్నమేం తింటాం లేని ఇక్కడికి వచ్చి క్యాంటీన్ లో పూరి తిన్నా
ఆ అంతేలే పులిహోర పెట్టరా
టిఫన్ అంటే ఏమన్నా దోస పొంగలు ఇయలా పెట్టచ్చ కదా విలేం పెడతారంటే విలేం పె అంటే మార్నింగ్ టిఫెంట్ లోకి మీల్ మేకర్ రైస్ లేకపోతే టొమాటో రైస్
అవునా అదైతే ఈజీగా అయిపోతుంది ఖర్చు లేకుండా అని వాళ్ళు
ఆ ఇది ఐపోతుంది నైట్ అన్నం మిగిలిపోయిన దాంతో చేసే
అయ్యయ్యో అవునా
ఉ ఇంకా ఇడ్లీ పెర్తారు ఎక్కువ
అవునా మేలె నే అంటే అన్ని హాస్టల్లో అట్లా ఉంటుందేమో
పీజీస్ లోనే ఉంటంది మా కాలేజ్ హాస్టల్ లో టిషన్స్ పెడతారు ఒక రోజు పూరి చపాతి దోస ఊతప్పం
ఏదోలే వన్ వీక్ పాపం వాళ్ళ ఎట్ల తింటారు రోజు అక్కడ మరి
ఎవరు
ఆ వాళ్ళకి ఇంక అదే మాకన్న టూ మంత్సే
ఉ అదే అదే టూ మంత్స్ ఇప్పుడు మీరు వెల్లిండేది
ఆ అయిపోయింది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయింది
అవునా బాగున్నారే అన్ని రోజులు మీరు మరి టూ మంత్స్ నుంచి బాగున్నారమ్మా ఇంటికి వెళ్ళిపోకుండా
నేను మధ్యలో వెళ్ళాను అక్క ఒక టూ టైమ్స్ మా ఇల్లు దగ్గరే కాబ అంటే వీకెండ్స్ వీకెండ్స్ వెళ్లేసి వచ్చాయి ఒక రెండు మూడు సార్లు
అవునులే అవునులే ఏదోలో ఊరు దగ్గరేనా మీకుక్కడి నుంచి ను
టు అవర్స్ అక్క
ఆ
ఇంకొక అమ్మాయి అయితే పోలేదు
ఊ వాళ్ళది మీ ఆ పాపని అంటే వాళ్ళ దగ్గరేనా ఊరు
వాళ్ళు కొంచెం దూరం అనమాట వాళ్లు ఫైవ్ అవర్స్ డిస్టెన్స్
ఫైవ్ అవర్స్ అవును ఎయి టైమ్స్ అట్లా ఎర్లీ మార్నింగ్ ఎక్కాలంతే
అంటే మళ్ళీ విజ్ఞత దిగాసి వస్తుంది
ఇంకెందుకులేని ఇప్పుడే వన్ వీక్ ముందుగా వెళ్లిపోతే సరిపోతుందిలే అని అనుకుంటుంది అదే అందుకని ఈరోజు మాట్లాడదామని ఈ వీక్ లో తీసేసుకుందాంని చూస్తున్న మాట్లాతే
ఉరికే టైమ్ వేస్ట్ ఉరికే
అకాశలు అర్థమయిపోయింది ఇంకొకసారి ఎవ్వరిని నమ్మకూడదు అని
అదే అదేలే
ఉ నిన్నిద్దరం బీచ్ కెళ్ళాం అనమాట ఇక్కడ దగ్గర్లోనే ఉండే బీచ్ కి చాలా మంది అడిగారు ఎం మీరిద్దరే వచ్చారు మీరిదరే వచ్చారు అ
అయయ్యో
మా ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు మాతో వచ్చిన వాళ్ళు అని ఇంకా వాళ్ళందరు ఇంటికెళ్ళున్నారు రాలే ఇంకా అని చెప్పిన్నం
వాళ్ళందరూ ఒకే హాస్టల్ కలిగి ఉన్నర
ఆహ బాయ్స్ నైన్ మెంబెర్స్ ఇక్కడ క్వార్టర్స్ లో ఉన్నారనమాట
బాయ్స్ ఉన్నది నైన్ మెంబెర్స్ బాయ్సే ఉన్నారా
ఆ ఇంకా ఫైవ్ గర్ల్స్లో ఇద్దరు ఇంటి దగ్గర నుంచి వస్తారు
అవునా
ఇంకొక అమ్మాయి మా పీజీలో ఉంది ఆ త్రీ మెంబర్స్ మేమిద్దరం ఒక రూమ్ ఇంకొక అమ్మాయి అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంటే వాళ్ళ రూమ్ లో ఉంది
అవునా మ్ గర్ల్స్ ఇంకొంచెం మ ఉనింటే బావుంటుండే
అవును అక్క ఎందుకులేండి ఉన్న ఇద్దరు కూడా మొత్తం ఇక్కడవి అక్కడ అక్కడవి ఇక్కడ చెప్పుకుంటా ఉన్నారు అసలు అమ్మాయిలకి అమ్మాయిలకి కూడ కోఆర్డినేషన్
అదే అదే అందుకే ఎక్కువ మంది ఉంటే సరిపోతుంది
ఎవ్వరు లేకుండా ఒక ఇద్దరు పోయి చేస ఇప్పుడు మామ్ వాళ్ళు చాలామంది అలాగే చేస్తున్నారు అక్క ఇద్దరు ఇద్దరు ము ముగ్గురు ముగ్గురు పోయారు అప్పుడు అయితే కోఆర్డినేషన్ ఉండేది.
అదే అదేలేమ్మ
బావుంటది ఇంత ఇంత మంది గుంపు వేసుకొని వచ్చామంటే అసలు ఉండలేము అంటే ఇప్పుడు ఇంత మంది వచ్చినప్పుడు ఇ కొంతమంది డిఫరెంట్ డిరెంట్గా నచ్చతాయ్ కొంతమంది బయట తిరిగేవాళ్లు ఉంటరు కొంతమంది లో ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు
అదే అదే
అన్ని చూసుకొని వచ్చి ఉండాల్సింది. మేమే ఏం తెలుసుకోకుండా చూసుకోకుండా వచ్చేసం
అదే అదేలే మ్
మీరేం చేశారు టిఫిన్
నేను దోశ పోసాను పప్పు అ ఇదేం ఇ చట్నీ మ బెండకాయ ఉన్నాయి ఫ్రై చే
మళ్ళీ వచ్చి తినేసి వెళ్ళిపోతారా
హ అక్కడ నస్తారు తినేసి వేళ్తారు
మ్
అవును
ఇంకేమక్క తిన్నారా మీరు
మ్ అయిపోయి తింటుంటంటే తినేసిన ఇంక ఏదో ఇంట్లో కానీ ఏదో పని ఉంటానే ఉంటాయి
మ్ మాకు ఇక్కడికి వచ్చేసరికి సరిపోవట్లేదు అక్కడంటే లాస్ట్ వీక్ అంతా బాగానే చదువుకున్నాం రూమ్లో మ్ పిడికి రావాలనే ఇంకా వెళ్ళేలోకి కలిసిపోతాం అన్నాం మధ్యాహ్నం ఈవినింగ్ అయిపోతుంది.
అదే అదేలే
ఇంకా వెళ్తా ఆ ఇక్కడే టూ వరకు ఉంటాం టూ కి బస్
ఇక్కడ రూమ్ ఇస్తారా బయట కూర్చున్నారా
ఇక్కడ లోపల కూర్చొని ఉన్నాము సార్ వాళ్ళ రూమ్ ఇస్తారు.
అయ్యో అంటే వాళ్ళు రోజు పోయి మీరు ఉరికీ ఆడ కూర్చొన పెద్దవాళ్ళు ఏమ అట్లా రెస్పాన్స్ ఏం లేద వాళ్ళు
ఏం లేదు స్టార్టింగ్ అంతా ఏమన్నాదంటే ఇంకా వన్ మంత్ ఉంది కదా ఇంకా వన్ మంత్ ఉంది కదా నేర్పిస్తాంలే నేర్చుకోవచ్చులే ఇప్పుడు టైం కూడా ఐపోయింది ఉ
అదేనే. ఊ పేరెంట్స్ ఏమనలేదా మరి వాళ్ళని
అ అలాకేం తెలిదు అక్క తెలిసు
అదే కదా అమౌంట్ కట్టద్దా పాపం ఇక్కడ అంత లెక్క
ఇంక కట్టేసాం ఆల్రెడీ కట్టేసాం అంతా ఇంత కట్టి దానికి యూజ్లేదంటే ఇప్పుడు పదహైదు వేలు కట్టేసాం
అంతే కదా మరి ఆ
అందుకే మా అంతట మేము నేర్చుకుంటున్నాం కొంచం కొంచెం
అదే అదేలే అంతేలే ఇంగ నేర్చుకొండి అంతే ఇంక ఏం చేస్తాం మరి
ఒక అక్క
మీరున్నారు గా
మళ్ళీ అక్కడికి ఎళ్లాక మాకేం పరిచయం తే ఇక్కడున్న అక్కోలు కూడా అదే చెప్త న్నారు ముందు కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు అందరు బాగా కోఆర్డినేషన్ తో బాగుండే వాళ్ళు మీరు ఒక్కటే ఇలా ఉన్నారు అని న్నాక ఇక్కడ వర్క్ చేసాక అక్క ఊ...
అదే అదే ఒక్కోరి మెంటాలిటీ ఒక క విధంగా ఉంట
మరి మిలాగా ఎవ్వరూ అ చూడలేదు చాలా కాలేజెస్ నుంచి చాలా స్టూడెంట్స్ వస్తారు. ఇక్కడికి ప్రతి ఇయరు
హుమ్
ఎన్ ఆర్ ఐ అంతే మొత్తం
హుమ్
ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే సిక్స్ మంత్స్ చెయాలి ఇంటర్న్షిప్